హలో
హలో
హలో
హాయ్ ఎలా ఉన్నారు
హాయ్ బాగున్న బాగున్నార
ఏం చేస్తున్నారు
అ రాసుకుంటాన రాసుకో మీరేం చేస్తున్నారు
నేను ల్యాబ్ చేసుకుంటన్నా మ్యాట్ లాక్
చేస్తున్నారా ఏం చేస్తారు మ్యాట్ లాక్ తో
మ్యాట్లాక్ మంచిది కొంచెం ఎక్స్పరిమెంట్స్ ఉన్నాయి అది చేస్తా ఉన్నాను
ఆహా నేన ఏది క్రిటికల్ ఉంటే రాశాను
ఏం ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి మీకీ
ఏంటి
ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి
ఫై ఎక్స్పీరియన్స్ నేను థాడ్ ఎక్స్పరిమెంట్ రాస్తాను ఆ సెట్లా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ పో ప్రయాల
అ మాట్లాడ్చామా నజ తెలిగదా
చానా యూస్ అయ్యతుంది
సార్ మీరు ఏవేమి యూస్ చేస్తారు మాట్లాడు కాకుండా
ఎ బబి టూల్స్ ఆ ఏమి యూస్ ఫుల్ క్యాడన్ శిక్షాస్తం అంతే మీకుందా క్యాడమ్స్ ఏం చేస్తాను మరి క్యారెంస్
అన్నదన్న అంటే తే అవుట్పుట్స్ వస్తుందా రాదా అని చెక్ చేస్తాంటం. పీమోసు ఎన్మోసు అవన్నీ తీసుకొని ఇంకా దాని తర్వాత బూలెన్ ఎక్స్ప్రెషన్స్ మల్టీ ప్లిక్సెసు యా ఆ రెండే ఉన్నాయి
ఆ హలో రేపు పడుతుంది
నీరేం దిసిన్య
హలో విపిస్తందా నీకి
వినిపిస్తందండి ఏమైయింది
ఉ ఆ వినిపిస్తుందా స్ట్రక్ అయినటుందిగా ఏదో పెట్టవ పెట్టు మట్లాడు ఏదో ఒక టాపిక్ తీసుకొనివొచ్చి మాట్లా మాట్లాడతన్నా నేను రేప్ మీ కాలేజ్ లో ఫెస్ట్ కదా ఎప్పుడు
హలో సిస్టర్
ట్ంటీ సిక్స్ నువేం పార్టిసిపేట్ చేయలేదా దేంట్లో.
ఎంజాయ్ చేస్తాం అంతే ఆ ఇంకా ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
బాగా సెలబ్రేట్ చేసుకున్నాం
మొత్తం మీ ఫ్యామిలీ అంత వచ్చినరా మీ ఫ్యామిలీ అంత వచ్చినారా
లేదు లేదు నేను మా అమ్ మా అమ్మ మా నాన్ననే ఉ నువ్ వెళ్లినవా ఉగాది కి
ఉ వెళ్ళాను మేమంతా మా అక్కా అమ్మా నాన్న అందరమూ వచ్చినాము ఏమ్ కాదులే బాగా ఫస్ట్ స్టేషన్లో బెట్ యేసుకొని నెక్స్ట్ డే నాన్ వెజ్ తినేసి ఫుల్ ఎంజాయ్ అంతే మళ్ళీ నెక్స్ట్ డే సాటర్డే మేము మా కజిన్స్ అంతా టెంపుల్ కి వెళ్ళాము.
ఆహా ఆ ము మీరు
ఇంకా తర్వాత కాలేజ్ మా సైడ్ జాతర చేయ్యారు
ఆ ఓకే
మీర్ చేస్తారా
ఆ మేము చేసుకుంటాం ఉగాది ముందు ఒక వారం ముందు జాతర చేసుకుంటాం
అంటే ఎట్కి సెలబ్రేట్ చేస్తారు
ఉ అంటే అమ్మవారికి మొక్కుకుని బలి ఇస్తాం అనమాట ఇంకా రిలేటివ్స్ అంత ఇంటికీవాస్తారు
ఉమ్
ఆ అందరు వస్తారు మామ్మల్ని చేసుకోని అందరం తినేసి బాగా అందరితో మాట్లాడి ఎంజాయ్ చేస్తాం ఆ రోజంతా
బాగా జరుపుకుంటం అ
మీరు కడపలోనేైనా ఉండేది అక్కడ ఏం ఫేమస్ ఉంటుంది అంటే టెంపుల్స్ కాగానీ ఫుడ్ కానీ
ఆ టెంపుల్స్ లలితేశ్వరి టెంపుల్ అని ఉంటుంది ఒకటి తిరుపపతికి పోయే రూట్లో
ఉమ్
అది చాలా బాగుంటది అక్కడ రగిటి ముద్ద చికెన్ నాడు కోడి అంతే మీకు మీ సైడి ఏం ఫామ్ మసు ఫుడ్
మాకు అంతే రాగి సంగటి చికెన్ ఇంకా అవి వడా చేస్తారు కదా అ
మ్ మినిమో మెనూమ్ కాదు దేంతో చేస్తారు వడ మీరు దానపథనగాస ఎస్ ఎస్ మేము కూడా చేసుకుంటాం
ఏ ఫుడ్ ఎక్కువ తింటారు మీరు బాగా ఫుడ్ ఏమి ఇష్టం ఏకువగా
నాకా మా అమ్మ ఏ ఫుడ్ చేస్తే అదన్నీ ఇష్టమే
ఉ
బాగా తింటా నార్మల్ అయితే నాటు కొడి ఇంట్లో నాటి కొడి రాగి ముద్ద చేస్తే బాగా తింటా
వెజ్ లో
వెజ్ ఆ వెజ్ ఏమి అన్నీ తిన్నాను తక్కువ వెజ్జ్ నాకు నచ్చదు వెజ్ అంతగా మటన్ మటన్ చికెన్ మ్ బాగా తింటాం నువ్వు నీకు
అవునా వెజ్ లో ఏమి టం
వెజ్ లో అన్ని టిఫిన్స్ న్నే ఇష్టం చపాతి కానీ ఫురి కానీ ఇడ్లీ వడ
ఆ
హలో
ఆ చెప్పండి
ఆ అదేం టిఫిన్స్ ఎక్కువ తింటాను ఇంకా అన్నం పప్పు పికిలు
ఉమ్
ఆలుూ ఫ్రై ఫ్రైడ్ ఐటమ్స్ అయితే ఇంకా బాగా తింటాను
ఓకే
అ మీరు ఎంతమంది సిబ్లింగు
క్వశ్చన్ కి అల్సర్ ఇవ్వు
ఆఏంటి
ఏంలే చెప్పండి మీరే ఇంకా
మీరు ఏం చదువుతున్నారు
పాటల్ పెడుతున్నారు
అ ఆ మీ ఫేవరెట్ గేమ్ ఎక్క ఏంటి ఎక్కడికన్నా ట్రావెలింగ్
ఆ గేమ్ అంటే క్రికెట్ బాగా చూసాము ఐపిఎల్ వరల్డ్ కప్
ఉమ్
చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గేమ్స్ లైతే ట్రావెలింగ్ వచ్చేసి ఇక్కడికి అక్కడికి అని ఏంలేదు ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తా ఉంటుంది
ఓకే
మీకేమైనా ఉందా ఫేవరెట్ ప్లేస్ అనీ
లేట్ తదాక్ అక్కడికి యెళ్ళాలని లేదులేదు వెళ్ళాలనుకుంటున్నా ఇంకా లేదు మా ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి ప్రస్తుతానికి సో స్టడీస్ ఫస్ట్ ఆఫ్టర్ ఉమ్ అకే ఓకే బాయ్